వినిపిస్తుందా అండి వాయిస్ క్లారిటీ ఉంది, హలో
ఆ హలో క్లారిటీగా వస్తుందండి చెప్పండి ఎలా ఉన్నారు,
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు.
బాగున్నాను ఏంచేస్తా,
ఇంట్లో వాళ్ళందరు బాగున్నారా అండి మరి
ఆ బాగున్నారండి,
ఎంత మంది అండి మీరు ఇట్లా సిట సిస్టర్సు అందరం బాగున్నామండి.
నాకు మేము టూ సిస్టర్స్ ఒక బ్రదర్,
అవునండి ఇంట్లో మరి, మీరు చిన్నవాళ్ళ అండి పెద్దవాళ్ళ
చిన్న దాన్నిండి,
మీ మీ హాబ్బీస్, ఏంటండి ఇంట్లో నేను మా తమ్ముడు అండి ఇద్దరం, నేను బి ఫార్మసీ థర్డ్ ఇయర్ ఇప్పుడు తమ్ముడు ఇంటర్ చేస్తున్నాడండి, ఊర్లో
అవునా నా హ్యాబిట్స్ వచ్చేసి టీచింగ్, ఆండ్ రీడింగ్ ఇన్ దా బుక్స్, ఎనో
వంటలు చేస్తారా, అండి మరి వంటలు చేదాం, మెహందీ పెట్ పెట్టడం, స్టిచింగ్
ఆ ఆ స్టిచింగ్ ఇంకా వచ్చు కనీ అంతగా ఇంట్రెస్ట్ ఉంటది, కాబట్టి కొత్త ఇంకా ఎం అండీ మేకప్ మెహందీ ఇలా ఇలా
ఆహా మెహందీ పెడతారా అండి మరి ఎ బాగా మెహందీ,
అవునండి అంటే ఇలా వేరే వాళ్ళకు అలా కాదు సెల్ఫ్గా మన ఇ
ఉ యుస్లీమి అంటే మీకు ఎక్కువ మీ చుట్టాలకు పెడతారా అండి బయట కాకుండా,
అవునండి
హు ఇప్పుడు వాటికి కూడా బాగా రేంజ్ పెరిగిపోయిందండి ఒక పెళ్లిి చేేసుకునే అమ్మాయి హ్యాండ్స్ కి ఇంకా కాళ్ళకి పెట్టడానికి త్రీ థౌజండ్ అట్లా తీసుకుంటాను
అవునండి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది దానికి
అవునండి ఇప్పుడు అందులో కూడా ఇంకా డిజైన్స్ అండి ఇట్లా పెళ్లిి డేటు అమ్మాయి ఫోటో అబ్బాయి ఫోటో అందులోనే ఎట్లా మంచిగా ఏ ఏ ఈవెంట్ కి సమయ పడు ట్వంటీ ఫస్ట్ అయితే ఇట్లా బాబు ఫోటో ఇట్లా పెళ్లిి అయితే పెళ్లిి ఫోటో చూసు ఇక ఇంకా శ్రీమంతం అయితే అట్లా
చాలా వెరైటీస్ గా చాలా వెరైటీ
వీటుబట్టుగా చేస్తున్నానండి అట్లా క్రియేటివిటీ ఇంకా పైస కూడా అంతే తీసుకు ఉంటానండి వేలు వేలు త్రీ థౌజండ్ టూ థౌజండ్ అట్లా
సైన్స్ ని దాన్ని బట్టి చార్జెస్ చేస్త స్తారండి ఎక్కువగా కానీ కానీ ఇప్పుడు మనం ఇంట్లో కాబట్టి నార్మల్గా వేసుకుంటేనే సిం లుగా మంచిగా ఉంటాయి
చ్చ కానిక వాటికి కూడా ఫస్ట్ అందరూ నార్మల్గా ఇట్లా చిన్నగా చుక్కలు పెట్టుకోవడం క్యాప్స్ పెట్టుకునేటోళ్ళు అంతే కదండి ఇప్పుడైతే
అవును ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా
అవునండి బ్యూటీషియన్కే చాలా డిమాండ్ ఉంది ఒక్క మేకప్ ఆర్టిస్ట్ ఎంత ఎంత మేకప్ చేస్తారండి ఒక మనిషిని మొత్తం కంప్లీట్ లుక్ న చేంజ్ చేయగలదు ఒక మేకప్ ఆర్టిస్ట్
అవునండి కానీ స్ట్రగల్ కూడా బాగుం ఉందండి దానిలో త్రీ టు ఫోర్ అవర్స్ ఒక పర్సన్ క రెడీ చేయడానికిం
నఅవునండి ఇంకా అవి మంచిగా వాళ్ళని డెకరేట్ చేయాలి వాళ్ళని మంచిగా రెడీ చేయాలి మ
ప్ చేయాలి మేకప్ చేయాలి పేషెన్స్ గా ఉండాలి అన్ని వాటిని కంట్రోల్ చేసుకోవాలి
వాళ్ళకి మంచి లుక్ వస్తేనే వాళ్ళు మంచిగా మంచిగా ఉందని కాంపి ఎండిస్తారు లేకపోతే వద్దు అనిట్లా కూడా అంటారు కదండి వాళ్ళకి నాచ్చిపోతే మళ్ళా చార్జ తక్కువ ఇస్ తరు
అవును
పౌడర్ ఏ షేడ్ అన్ని షేడ్స్ ఆ షేడ్స్ గుర్తు పెెట్టుకోవాలి వాటి కలర్స్ గుర్తుపెట్టుకోవాలి
అవునును మీ హాబీస్ ఏంటండి
ఏమండి
మీ హాబీస్ ఏంటి
అంటే నాకు ఫస్ట్ ఉండే అండి ఇట్లా డ్రాయింగ్ వేయడం ఇట్లా సోనే ఎక్కువ అంటే నేను టీవీ సిరీస్ చూడడం ఎక్కువ చేస్తా అప్పుడప్పుడు ఏమైనా ఇంట్లో చిన్న పేపర్ ఆర్ట్ పేపర్ క్రాఫ్ట్ అంటే బాగా ఇష్టం అండి యూట్యూబ్ లో కూడా చూసి అప్పుడు పోయేది ఇంట్లో ఖాళీగాన్నప్పుడు ఇంటర్ అయి పెన్నాక ఖాళీ ఉన్నప్పుడు చేసేదాన్నిండి ఇట్లా పేపర్ ఆర్ట్స్ మంచిగా
ఎప్పుడు మనా రీడింగ్ రీడింగ్స్ మనా గేమ్స్ ప్లేస్ చేయడం ఏమనా ఇష్టమా
అన్ని ఫోన్ లోనే వస్తున్నాయి కదండి గేమ్స్ ఇగా ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ ఉం ఇస్తాంమండి ఇక అప్పుడప్పుడు కాలేజ్ లో కాలేజ్లో గేమ్స్ పీరియడ్ ఉంటుందండి ఇక ఖాళీ ఉన్నప్పుడు గేమ్స్ ఆడుతు కాలేజ లో ఫుల్ గేమ్స్ ఆ మండి ఇగ అం అందరం కలిసి ఔట్ అవుట్ కబడ్డీ హింగ్స్ ఇట్లా ఆడుకుంటూ ఉంటాము అంటే అప్పుడప్ప ఇప్పుడు సార్ వాళ్ళు క్లాసెస్ ఏం జరగకపోతే ఆడుకోనే కి ప్లే బ్రేక్ గ్రౌండ్ ఉందండి ఇట్లా బాయస్ ఏమో క్రికెట్డుతరు వాళ్ళ బ్యాట్స్ ఉన్నాయి బాల్ ఉన్నది కల్చట్లు ఔట్ ఔట్ కబడ్డీ ఈ ఖో ఖో, ఖో ఖోో చాలా ఆడతారండి కాలేజీలో
అవునా మంచి గ్రౌండ్ ఉందికావచ్చు
ఆ మంచిగా ఉంటుందండి గ్రౌండ్ ఇక అందులో ఆడుకునే వాళ్ళం మంచిగా
అవునా మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఎవరనా ఉన్నారా అండి అవునండి కొంచెం కఫ్ కోల్డ్ వల్ల అవునా
ఉంటున్నారా మరి మీరు రోజ రంజాన్ వస్తుంది
ఆ ఉంటున్నానండి అవి చాలా ఇంపార్టెంట్ డేస్ కాబట్టి ఉండాలి
అన్నీ ఉన్నారా అండి ఇట్లా నార్మల్గా ఏదో ఒక రోజు ఉంటున్నారా లేకుంటే అన్నీ ఉన్నారా
ఆహా అలా ఉంటదండి ఏమైనా హెల్త్ హెల్త్ ఇష్యూ షోస్ ఏమైనా వస్తే ద్ల కానీ నార్మల్ గా అటిగా ఉండి నార్మల్ గా నాతో కావదు అలా అని ఉండకూడదు ఏమ హెల్ ఇష్యూస్ ఏమైనా రీల్ మాత్రమే లీవ్ చేయొచ్చు అండి
ఇంకా అండి మీకు సిటీ అంటే ఇష్టమా అండి ఇట్లా పల్లెటూరు వాతావరణం ఉండడం అంటే అలాంటి వాతావరణంలో ఉండడం ఇష్టమా అండి
ఆ విలేజ్ అంటే అక్కడ ఎయిర్ చాలా బాగుంటుంది వ్యూస్ చాలా బాగుంటాయి కానీ సిటీస్ యూ బెటర్ అనిపిస్తది
సిటీస్ ఎక్కువ అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటది ఎక్కువ ఇట్లా చిందర వందర ఉండవు గల్లీలు ఇట్లా ఏము ఉండవు మంచి ప్లేన్ రోడ్ చిన్న చిన్న గుడిసెలు లాంటి ఇల్లులు పొలాలు చిన్న చిన్న వాటి ఇదింట
అక్కడి గాలి కూడా మంచి ఉంటది
ఎంటే పక్షులు బాగా తిరుగుతయండి ఈవినింగ్ టైమ్ లో మంచిగా కనిపింది ఇట్లా ఇప్పుడు సన్ ఇట్లా వెళ్ళిపోయి మంచిగా సూర్యాస్తమ ఏే టైంకి ఇట్లా ఈవినింగ్ టైం మంచిగా అనిపిస్తుందిండి ఉ పల్లెటూర్లలో ఇక సిటీస్ లో అయితే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంటావో మొత్తం బిల్డింగ్స్ డ్రైనేజ్ లు పెద్ద పెద్ద పోల్స్ ఉంటాయి మన నెట్వర్ పోల్ చెల్లు ఏమి ఎక్కువ జంతువులు కూడా కనబడవు అండి మన పల్లెటూరులో ఉన్నట్టు ఇక్కడ ఏమి ఉండవు కదా
అవునండి ఎవరి కన్నా ఈ హెల్త్ ఇష్యూస్ అలా ఏం బాగా ఉండవండి ఎందుకంటే ఇక్కడ అన్ని ఆర్గానిక్ గా ఆ పొలాలు అవి అలా తింటారు పొలాలు అవి ఈ రైస్ కాని ఈ వెజిటబుల్స్ కానీ ఇవ్వండి అన్ని నాచురల్ గా ఉన్ టయి
అవునండి అక్కడ మనుషులు కూడా ఇక ఇక్కడికి అంటే పోలిస్తే అక్కడ మంచిగా హెల్దీగా ఉంటారండి ఇట్లా హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే కదా అండి మనం మంచిగా మేము ఇట్ల
అవును ఇంకా సిటీ సిటీస్ అంటే ఇంకా మికి తస్ ఆ మైదాపిండి అలా ఆర్గానిక్ గా ఏమి ఉండేవీ అవన్నీ హై ఆన్ హైజినిక్ గా టై
ఉ అవునండి ఇక్కడ ముజ ఫ్యాక్టరీలు మిల్లు లు ఇండస్ట్రీ ల వల్లనే సగం ఊరు అయి పోతుంది ఇగ చెట్ల కి కూడా ఎక్కువ ప్లేస్ లేకుండా పోతుంది చెట్లు మనకు చాలా ఇంపార్టెంట్ ఆక్సిజన్ ఇస్ ఎంత గ్రీనరీ ఉన్ యే అంత మంచిగుండట్లే మన హెల్త్ లకి పొల్యూషన్ ఎక్ టూ అయితుంది పో క్లాస్ ప్లాస్టిక్ ని ఎక్కువ వాడుతున్నారు ప్లాస్టిక్ ఎంత వాడుత్
ఏ అంత అ అన్ హెల్ది
అవునండి
కాలంలో అందరూ ప్లాస్టిక్ అదంతా నార్మల్ గా భావిస్తున్నారు ఎక్కువ పట్టించుకోరు
ఆ ఆ కొన్ని ఇట్లా ఇట్లా ఓజోన్ పొరకి కొన్ని డ్యామేజెస్ అత్తన్నాయి అంటే ఆ టైం లో ఇట్లా వ్యాల్యూల్ చేయడం ప్లాస్టిక్ తక్కువ వాడదాం అని ఇట్లా ఒక టూ త్రీ ఇయర్స్ ప్యాకెట్లు కొన్ని జేసారు ఇప్ ఇప్పుడ మళ్ళీ అవేం ఉంటలేవు మళ్ళా ఎప్పటిదప్పుడు అందరు ఇట్లానే చేసుకుంటున్నారు
అవునండి ఎక్కువ అంత ఎవరుండరండి అదే విలేజెస్ లో అంటే అందరు ఒకటి అందరితో కల్సి ఏమన్నా జేయాలంటే అందరు కల్సి జేస్తారండి
యూనిటీ ఇక్కడికంటే అక్కడ యూనిటీ బావుంటదండి అందరు కల్సి
అవును పిపు అహుమేంటి హుమానిటీ విలేజెస్ లో ఎక్కువ ఉంటదండి సిటీస్ కన్నా కంపేర్ చేస్తే
అవునండి
సిటీ సిటీస్ లో ఎవరి పని వాళ్ళు ఎవరి హెల్త్ వాళ్ళదే అని ఎవ్వరికెవ్వరు బట్ పట్టించుకోరు అదే విలేజెస్ లో అయితే ఒకరితో ఒకరు ఉం టారు తోడుంటారు మీ ఇంట్లో ఏమైంది మా ఇంట్లో ఏమైంది
ఉండదండి డి ఇప్ ఇక్కడ ఇట్లా ఎవరి పనులు వాళ్ళు అఫ్ ఫీసులు జాబులు ఎవరింట్లో వాళ్ళని డోర్స్ పెట్టేసుకుని ఉంటారు ఊర్లో అయిత్ తే సాయంకాలం అవ్వగానే ఒక మంచ్ ఇగ ఊర్లో ప్రతి ఊర్లే ఇట్లా అట్లుంటదండి గద్దె టైపు
అవును అందరు ఒక్కటే చోట కలిసి కొంచెం సేపు మాట్లాడుకోవడం అలా. చేస్తారు
మంచిగా కల్చర్సి ఉంటారు.
హ
ఇ
బ్యాక్గ్రౌండ్ లో ఏమో సౌండ్ వస్తుంది బాగా
ఇట్లా హాస్టల్లో కదండి కొంతమంది ఇట్లా కిందికి పైకి వెళ్ళడం తిరుగుతున్నారు ఇక లంచ్ డిన్నర్ చేసి పేరెంట్స్. సో కొంతమంది ఇట్లా మాట్లాడుకు ఉంటారు కదండి ఇట్లా బయట కొంత. కొంతమంది లోపల కొంతమంది లు ఉన్నారు
అవునా అదే బ్యాక్గ్రౌండ్ సౌ సౌండ్ బాగా వస్తుంది
అదే అండి ఇక పేపర్ ఇట్లా ఇటు వెహికల్స్ సౌండ్ వస్తుంది అటు వాళ్ళు డోర్స్ బయటికి. రావడం వెళ్లడంస్తుడి
ఇంటికాడ అంటే ఒక లిమిట్ తో ఉంటారు ఇప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి
ఆ అదే అండి
అ
ఇంకా అండి మరి వాళ్ళ భోజనంలో ఏం చేస్తారు బో మనగే బోర్ మనే అవునక్క ఏం చేశారు మరి భోజనంలో మీరు.
అదే కందిప పూ విత్ రయిల్స్. మ బయట నుంచి బజ్జీలుగా అవి తీసుకొచ్చిన డాడీ తెచ్చారు దాంతోనే ఇప్పుడు అయిపోయిందండి.
అవునండి
అవును
ఓకే అండి థ్యాంక్ యూ అండి మరి
ఓకేనండి
ఓకే నండి